హలో అ అ
ఆ ఏం చేస్తున్నండి
ఏం లేదండి ఇప్పుడే మా అమ్మాయికి స్నాక్స్ ఇచ్చాను.
అవునా స్కూల్ నుంచి వచ్చారు
లేదండి ఈ ఎగ్జామ్స్ టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అ తను ఎప్పుడు టెన్త్ అన్నమాట.
అవునా కొంచెంం లౌడ్గా మాట్లాడండి.
విన్ ఇప్పుడు ఓకేనా అదే అండి ఇప్పుడు ఎగ్జామ్ టైమ్ కదా
ఆ మధ్యాహ్నమే అయిపోయిందిదా సమ
అవునండి ఎగ్జామ్ రోజొచ్చింది తిన్నది పడుకుంది ఇప్పుడు ఇంకా స్నాక్స్ ఇచ్చాను మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి చూపేరవ్వాలి కదా.
మాది బాగా ప్రిపేర్ అవుతుందా మరి కొంచెం మీ హెల్ప్ చేయండి పేరెంట్గా.
నేను ఇప్పుడు చేసేది కూడా అదే అండి తను నేను ఎక్కువ ప్యానిక్ అవ్వకు అని చెప్తున్నాను. ఎలా ఎలా ఎగ్ ఎగ్జామ్స్ వచ్చినా కూడా ఫస్ట్ ప్రశాంత్ కూర్చోమని ఇప్పుడు ఎగ్జామ్స్ టైమి లో చదవ అన్నప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడు చదవరు. ఇప్పుడు ఇంకా టెన్షన్ పడిపోతు. తంటారు
అవునండి ఫస్ట్ నుంచి కొంచెం కొంచెం చదువుకుంటూ ఉంటే వాళ్ళక అన్ని ఒకసారి చూడంగానే అన్ని అర్థం అయిపోతాయి.
లాస్ట్ కి రివిజెంన్ చేసేటప్పుడు ఇది చదివిందే కదా. అన్నట్టు తెలుస్తుినట్టు చటు ఉంటది అదే నేను చెప్తా ఉంటాను చదువుతాం మమ్మీ చదువుతాం మమ్మీ అంటది కాని టెన్త్ అమ్మ ఇదే నీకు బేసిక్ ఇదే మనం ఎట్లాడన్నా కూడా. అని చెప్తా ఉంటా
అవునండి చదివి మనకు ముఖ్యం
ముఖ్యమే కాని టెన్త్ అనేది మన స్టార్టింగ్ కదండి ఇదే మనకు నెక్స్ట్ ఎట్టు వెళ్ళాలి దారి అనేది చూపిస్తుది. అప్పట్ లో మనకు. సెవెంత్ స్టాండర్డ్ లో ఉండేది బోర్డ్ ఎగ్జామ్ అని ఇప్పుడు టెన్త్ క్లాస్ లో వచ్చింది కదా.
అవునండి ఎక్సాక్ట్లీ, నేను టెన్త్ క్లాస్ సెవెన్త్ క్లాస్ అప్పుడే చాలా భయపడే పోయేవాళ్ళం మీ వేరే సెంటర్ పడేది అప్పుడు బోర్డ్ ఎగ్జామ్ లాగా ఉండేది యాక్చువల్లీ అప్పట్లా, ఇప్పుడు కామన్ అసలు ఇప్పుడు గ్రేడ్స్ వచ్చినయి ఏ వన్ ఏ టూ అట్లా ఉండే ఇంకా అప్పట్లో మాకు మార్క్స్ ఉండేటి ఫైవ్ హండ్రెడ్ కి అట్లా సిక్స్ హండ్రెడ్ కి, ఇప్పుడేమో ఎయిట్ పాయింట్ నైన్ పాయింట్ అట్ట టెన్ బై
సెవెంత్ ఎ క్లాస్ కి బోర్డ్ ఎగ్జామ్ అయితే మరి టెన్త్ క్లాస్ కి కూడా ఉండేదా
హ ఇంకా పెద్దది ఎగ్జామ్ ఉండే అంటే ఇక చాలా భయపడే వాళ్ళం బో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే, అప్పుడు నాకు అసలు హెల్త్ బాగుంటేది కాదు అసలు ఎగ్జామ్ పాస్ అవుతునా లేదా అనుకునే దాన్ని, కానీ దేవుని దయ వలన మంచి మార్క్స్ ఉన్నాయి పాస్ అయ్యాను నేను
అవునా మరి యయ్తు నైన్త్
అవి కూడా చదివాను ఆ విగ అంత కజివల్, అవి కూడా పాస్ అయ్యాను అంతా అంతేం లేకుండే హెల్త్ ఇష్యూస్ ఉండే బట్ అంతా ఏం లేకుండే అంటే బాగా చదివేదాన్ని బాగా ఇష్ ఇష్టపడి చద్ దాన్ని, భయపడేదాన్ని మూ టై స్కూల్ కెళ్ళా ని ఎక్జామ్స్ ఉన్నాయి అని ఫోర్ ఓ క్లాకి లేసి మంచి చదుకునేదాన్ని అసలు నేనైతే అప్పటి రోజులే వేరసలు
నేనేమో తున్నానంటే యయ్ త్ నైన్త్ బయటికి వెళ్ళి రాయడం ఉండదా అ
ఆహ అట్ల ఉండదు అది స్కూల్ లోనే ఉంటది, ఓన్లీ టెన్త్, సెవెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ డిగ్రీ ఎగ్జామ్స్ అలా ఉంటాయి
అవునా నేను బీటెక్, నేను బీ టేక్ చదివి వేరే వేరే కాలేజెస్ లోనే వెళ్ళి రాస్ చ్చే దాన్ని కానీ ఇప్పుడూ మా కాలేజ్ అటానమస్ అయ్యింది అటానమస్ అంటే ఇంకా బై టికి వెళ్ళి రాస్ అవసరం ఉండదు మన పేపర్ మనం మన కాలేజ్ వాళ్ళే దిద్దుకుంటారు కాని
ఈజీ అండి అట్ల అయితే మంచిగనిపిస్తది అట్లా
చేయాలని ఫెయిల్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా మనీ రావాలి కదా, ఫెయిల్ అయితే సెమ్ కి, సెమ్ సెమ్ కి ఇంకా మనీ ఎక్స్ట్రా కట్టాలి అనమాట
అవునా అట్లగే గదా అంత ఫ్రాడ్ చేస్తున్నారా దాంట్ల
ప్రైవేట్ కాలేజీ కదా బిజినెస్ లెక్క నడిచేదన్నట్టు.
ఓకే కొంతమంది ఎవరైనా ఓవర్ చేస్ తె ర్యాగింగ్ చేస్తే వాళ్ళ దృష్టిలో ఉంటే కూడా అట్లా చేస్తారు. మంచి స్టూడెంట్ ఉంటే ఓకే, కొంతం బ్యాడ్ స్టూడెంట్ ఉంటారు కదా. అంటే వాడు బ్యాడ్ కాకపోవచ్చు, వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అనిపిస్తే ఫెయిల్ చేసేసి మళ్ళా ఎగ్జామ్ రాపిత్తనే ఉంటారు గావచ్చు. అను మే బి ఐ థింక్
ఊమ్.. కావచ్చు ఇప్పుడు ఇంకా మా అమ్మాయికి బాదం, ఆహ్ ఇంకా పాలు ఇవి ఇచ్చాను. జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటది. కదా అని
ఇంకా లేడీస్ ఫింగర్ పెట్టండి. బ్రెయిన్ షార్ప్ అవుతది. ఇంకా ఐరన్ ప్రోటీన్స్ అవన్నీ ఉండేట్టు చూసుకోండి. ఇంకా వాళ్ళు వీక్ గా ఉంటారు చదువరు తినడానికి అసలు సహించదు. వాళ్ళకు హెల్దీ గా ఉండేవి తొందరగా డైజెస్ స్ట్ అయ్యేది ఇవ్వండి
మా పాప ఏంటంటే ఎన్ని రోజులు చదవలేదు కాని ఇప్పుడు ఆ ఇంత టైం కూడా వేస్ట్ చేయకుండా చవుతుంది. మరీ అంత ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు నాన్నా, ఇప్పుడు అంత చదవకు కొంచెం పడుకో మైండ్ కు కూడా రెస్ట్ ఉండాలి అని చెప్తున్నా కూడా ఇప్పుడు చాలా పడిపోతుంది అసలు
అవునండి కొందరేమో గట్లనే చేస్తారు నైట్ అవుట్లు చేస్తారు డే అవుట్లు చేస్తారు ఒక మొత్తం వన్ ఇయర్ సిలబస్ మొత్తం వన్ డే టూ డేస్ లో అయిపోవాలంటే అయిపోతదా అండి అ మైండా ఎంటి దండి అసలు
లో వన్ డే బ్యాటింగ్ అని అట్లని చేసే వాళ్ళు మా ఫ్రెండ్స్. ఒక్క నైట్ మొత్తానికి ఒక్క నైట్ లోనే సిక్స్ చాప్టర్స్ ఫినిష్ చేసి ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇంకా కొందరు పాస్ అయ్యే వాళ్ళు. కొందరు ఇంకా ఫెయిల్ అయ్యే వాళ్ళు.
వాళ్ళు గ్రేటే అసలు ఇగ వాళ్ళయితే
అట్లా డైలీ ఇగ చిల్ అయితారు కాలేజ్ కి రారు
ఆ బంక్ కొడతారు సోకులు పడుతరు ఆ పార్టీలని ఫ్రెషర్స్ లని ఆ-ఆ ఈవెంట్స్ అని ఇంకా కొత్త కొత్త ఏదేదో పండుగలు వస్తా ఉంటాయి సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు ఆ కొత్త కొత్త డ్రెస్సులు అంటా వన్ పీస్ లు అంటా అవన్నీ అవసరమా అండి మనకు చదువు ముఖ్యం గాని
ఏ అది అది కరెక్టే కాని ఎంజాయ్ చేసే టైమ్ లో చేయాలి కదా అని
చెయ్యలి గాని ఆ చదువుకునే టైమ్ లనే చేస్తే నడువదు లో పేరెంట్స్ ఎంత కష్ కష్టపడి వాళ్ళ డబ్బులు సంపాదిస్తే తెలుస వాళ్ళకి ఏమన్నా కరెక్ట్ ఏ కదా వల్ వల్స్ బిజినెస్ మైండ్ లో ఉండి ఆ టీచర్స్ అందరూ ఇట్లా డబ్బులు పంపించండి ఇగ మీమ్ముల్ని ఎగ్జామ్స్ లాప్ పియ్యము మీ హాల్ట్గా టీయము అని బెదిరిస్తారు ఇటు చెప్పలేరు పాపం వాళ్ళకు చెప్పలేరు అమ్మనాన బాధపడుతళ్ళు అనుకుంటారు కానీ కొందరు ఇగ పిల్లలు అడిగేస్ ఓగరు రిచ్ గుంటే ఇంక పర్లేదు కొంచెం పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా
అవునవును
హు మరెల్లాలి అంత కష్టపడిస్తారు వాళ్ళు బుక్స్ కి పెన్స్కే కే ఉండవు టెక్స్ట్ బుక్స్ కానీ
అట్లా మక్సిమం ఎక్కువ పార్టిస్ చేసేది ప్రైవేట్ కాలేజెస్ లోండి ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ చేసే వాళ్ళకి డబ్బులు ఉంటాయి లేండి, గవర్నమెంట్ వాళ్ళ ద
ఉండవండి. కొందరు దానిలో సీట్ రావాలని కూడా మొక్కుతరు, సీట్ వస్తే ఫ్రీలో స్కాలర్షిప్ వస్తదని వేస్తారు. వాళ్ళు రా రాకుండా చేస్తరు గుంజుకుంటారు మళ్ళ వీళ్ళని మధ్యల బలి చేస్తారు. మాకు మా సిస్టర్ ఉండే అండి, ఆ సిస్టర్ అయితే అసలు మంచి కాలేజ్ లో ఆ సీట్ వచ్చింది, అ అది వదుకొని వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని వేరే కాలేజ్ కెల్లిందండి మేనేజ్మెంట్ కింద, అవసరం అండి అసలు అక్కడ ఎవరు పట్టించుకోరు ఏం లేదండి.
నాకు తను చెప్పింది ఆ రోజు తనేము అట్లా కాదంట, తనుకు వచ్చిన కాలేజ్ లోనే జాయిన్ అయింది కానీ మేనేజ్మెంట్ కింద జాయిన్ అయింది, అదే కాలేజ్ లో సీట్ వచ్చింది.
అయ్యో అ మీక్ తెల్సా అండి తను.
ఆ తెలుసు సు మొన్ననే మేం మాట్లాడుకుంన్నం.
ఉమ్ కాదండి అది ఎందుకు ముందు జాయిన్ అవ్వడం అండి. వచ్చిందంట అదే సీట్ లో జైన్ అయిపోతది కదండి, ఎందుకు మేనేజ్ కింద స్కాలర్షిప్ రాదు, తొక్క రాదు.
ఇప్పుడు, ఇప్పుడు ఏదైనా అప్లై చేయాలంటే సట్ సర్టిఫికెట్స్ కావాలి కదా, మేనేజ్మెంట్ వాళ్ళకి మనీ కట్టేసాం కాబట్టి సర్టిఫికెట్స్ ఇచ్చారు. ఇప్పుడు జ డైరెక్ట్ అందులో సీట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇంకా రాలేదని సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు చూసుకు టే ఇవీల్లకే బెనిఫిట్ కదా.
బెనిఫిట్ సెట్లె ఇస్తారు ఓకే, కానీ అంత డబ్బులు ఎక్కునుంచి కడతరు పపం, పూర్ ఫ్యామిలీస్
ఇప్పుడు కరెక్ట్ టైం కి సర్టిఫికెట్స్ అయితే అందాయి కదా.
మేము జాబ్ జాయిన్ జ జయింట ఏమన్నా, జాబ్ జాయిన్ అయితే కర్స్ కట్ కరెక్ట్ టైం కి సర్టిఫికేట్ వచ్చాయంటే ఓకే. జాబ్ లేదు ఏం లేదు తీసుక్ కొని ఏం చేస్తరు.
నేను మా అమ్మాయి గురించి మాట్లాడుతున్నానండి, టెన్త్ ఎగ్జామ్స్
మరీ ఏ టాపిక్ తీస్ స్టిట్ అండి.
నేను ఎగ్జాంపుల్ గా అట్ల చెప్పాను, బీ
నేను కూడా ఎగ్జాంపుల్ అట్ల చెప్పానండి, మీకు సంబంధిం చని ఎందుకు అనుకుంటారండి, నాకు సంబంధించి కూడా అయ్యి ఉండొచ్చు కదా.
హా అవునండి
చెప్పండి బాగా చదువుకోమని చెప్పండి, మ్యాస్ బాగా చేస్తుందాండి.
ఆ తను చురుకైనదండి.
చురుకైనదా, మరి చదవనే చదవదంటరు ఇప్పుడే చేస్
అట్ల కాదు, తను స్కూల్ టైమ్స్ లో ఉన్నప్పుడు ఆ చదువుతాను మమ్మీ అని, ఇప్పుడు చూడండి ఇంత టైం వేస్ట్ అవకుండా చదువుతుంది అండి అంతా ఎక్కువ చదువకు నాన స్ట్రెస్ ఐతవ్ అని నేను చెప్తున్నా తను చదివేదే.
ఆ ఏమైనా యాక్టివిటీస్ ఉండేనా ఏమన్నా డ్యాన్స్ కో ఇట్ల కరాటే ఇల ఏమైనా ఇగ నేర్చుకునేదస్ ఆ స్కూల్ అయిపోయిన తర్వాత.
తను టెన్త్ కాబట్టి స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్, స్పెషల్ క్లాసెస్ ఇవే ఉంటయండి.
ఆ మని ఇంకేందండి చదవరు అంటవ్ పపం అంత మంచి పిల్లలు పట్టుకొని
అంటే ఎగ్జామ్స్ అప్పుడే చదువుతారు అంటున్నా నేను నార్మల్ అప్పుడు చదవరు
చదువుతారు వాళ్ళ డైలీ ఎగ్జామ్స్ బెడతారు అక్కడ టెన్త్ అంటే మాములుగా వదిలేయరు కదా
ఏమో అండి మరి మా అమ్మా ఆయన అయితేనే తెలుసు
తెలుసు నాగు తెలుసు
అయ్
మీర ఎంత వరకు జదువుకున్నావ్
టెంత్త్ టెన్త్ తర్వాత నెక్స్ట్ ఎటు వైపు పంపించాలొ నాకు వొకేషనల్ లేకపోతే డిప్లొమానా లేకపోతే ఇంటరా అని నేను ఆలోచిస్తున్నాను ఈ టె
ఆ తనకు ఏదయితే ఏదయి ఇంట్రెస్ట్ ఉంటదో ఆ వైపె పంపించండి మీకు నచ్చిందని అని పంపించకండి ఫోర్స్ చేయకండి లేదంటె తనకి ఇంట్రెస్ట్ ఉండాలి మమ్మీ ఇది చదువుతా నెను ఈ రూట్ కి ఎళ్తా నెను ఇది అయిత అని చెప్పాల అట్ల అయితే ఒ
ఇంట్రెస్ట్ ఉంటదంటే ఇప్పుడు నేను బ్యాండ్ ఇష్టం నేను బ్యాండ్ మేలం వాయించుకుంటా అంటే ఒప్పుకోరు కదండి ఎవ్వరి పేరెంట్స్
దానికి కోర్స్ ఉండదా ఉంటదా అండి బ్యాండు మేళం కి ఏమరి సంబందన చెప్తాండం మీరు
ఉన్నయ్
ఎబ్బుడన్న పొర్సే ఉం ఎవరిలా అంతే కద అక్క డాక్టార ఇంటర
ఓకే మా అమ్మాయి పిలుస్తుందండి బాయ్
ఓకె బాగ చదువుకోమని చెప్పండి ఆల్ ద బెస్ట్ చెప్పండి ఓకేనా
ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ
ధన్యవాదాలు
ఆ